ఏం చేస్తున్నావ్?.
ఏం లేదు కాలీ.
తిన్నావా.
ఆ.
తిన్నావా.
తిన్న.
ఏం కూర తిన్నది.
ఎప్పుడు.
అంటే పొద్దున్న రెండు రెండున్నరకి.
ఏం కుర.
కూరపెట్టిండ్రు అది నచ్చలే పొద్దున బెట్టిన పులిహోరనే మల్ల.
హహ.
నువ్వేం తిన్నావ్ కూర.
చేపలు.
చేపదిని పెరుగుదినవా.
తినలే పెరుగు చాపలే తిన్న.
ఆ డాక్టర్ ఏం తినమన్నాడు.
ఏం లేవు ఏం తినమన్నాడో చెప్పిన కదా ఎన్నిసార్లు అడుగుతావు.
మరి ఆదితిన్న తినమని చెప్పినప్పుడు అది తినాలి కదా.
రాత్రి తింటా అది.
నువ్వేగా చాపల్ తిని పెరుగు తినిందన్నావ్.
అదే మరి ఇప్పుడు తిన్నాగా చేపలు.
ఆ ఇప్పుడు తింటే ఇ దోపంచి పోతుంద ఇక నైట్ లోపు. అబ్బా.
హ.
ఎంత గ్రేట్ నువ్వు అసలు పెద్దది వేకెన్సీ ఒచ్చంది.
ఆ మూరోలు అయితంది
మూడ్ రోలు అయితందా
హు
మరి పోతన్నావా
పోను ప అందరూ అడుగుతాళ్ళు తను తను అన్గాని పోట్లే రాట్లే నాన్ జేప్పిన అ ఇదీ ఆ మా బాబాయ్ ఉన్నాడుగా మా చెల్లె వాళ్ళ డాడీ
ఆ
అయినే ఐడి కార్డు ఉన్న ఆధార్ కార్డు వంప్పమనీ ఎప్పిండు
ఎందుకు
ఆది అప్లై ఎత్తే కంప్యూటర్ ఈ లాప్టాప్ ఒత్తంది అటా
దేనికి ఏవ్ అప్లై ఎషా
ఏవో నీ అవ్ వంపుమన్నాడు అయిన్నే అప్లై ఎస్కుంటాడో ఫ్రీ లాప్టాప్ ఒత్తదట
చెప్తే నేన్ గూడా అప్లై ఎస్సుకుంటా గదా
తెల్వద్ నా గూడా పంపుమంటే వంపినా అంతే
ఒక్సారి అడుగు మరి
హు అంటే వాళ్ళ తెల్సిషి నో ళ్ళ దెగ్గర ఏవో తెల్వద్ ఇగ
అడగనేతే అడగాదా ఒక ముచ్చట
ఊ అవి వాళ్ళు ఇచ్చిన గూడా అంత మంచిగేమ్ ఉండదనిపితంది నాకు ఆ లాప్టాప్లు బ్రాండెడ్ ఇత్తరా ఏమన్నా
లాప్టాప ఒచ్చుడే అది బ్రాండెడ్ది అంటంటివి
మరీ అవి ఎందుకు పనికిరానివి ఉంటే లాప్టాప్లు కోడింకీ వాట్ టివిటికి సప్రేట్ ఉంటే
ఫస్టు ఒచ్చుడు అంటేనే పెద్ద అది అసలు ఫస్టు
అద్ ఒత్తదో రాదోగుడ తెల్వద్ నాకు ఫస్ట్ ఫస్ట్
ఏమో చేస్కుంటే నాక్ గుడ్ రావచ్చేమో నీతోటి
హు ఊ నువ్ మంచి కోడింగ్ లాప్టాప్ గొనుకోచ్చుగా
ఆ ఇప్పుడు అన్నకే ఇంకా గొన్లేదు
ఇప్పు నుంచే ప్రాక్టీస్ఎతే మంచిగుంటది
కోడింగ్ ఆ
అయితే మొన్న ట్లా మా బాబాయ్ కొనితా అని ఎప్పిండు లాప్టాపు
అయిననే నాకు
ఆ
ఆ అంటే ఫ్రీ గేమ్ గాదు
మరి
తర్వాత డబ్బులు ఈ అది ఒక ఏదో పని ఉందని ఎప్పినా ఆమె ముందిగా మా ఫ్రెండు
ఆ
అది డేటా ఎంట్రీకిి సంబంధించిన ఒక పని ఉన్నది కాని ఆమెకు తెలిసిన ఫ్రెండు చెప్పిందట
ఆ
దానికి ల్యాప్టాప్ అవసరం అని అన్నారు ఎంత అన్నదంటే అప్పుడు పదిహేడు వేలు అట శాలరి
ఆ
నెలకి అట్లా అందుకోసమని మా మమ్మీని అడిగితే మా పిన్నీ మా పిన్ని అడిగిందట మా బాబాయిని అడుగుతే ఆ నాకు ల్యాప్టాప్లు మా అన్నకి బైక్ కావాలి అని అంటే మా అన్న బైక్ తెచ్చుకోకుండా హా ల్యాప్టాప్ కావాలని ఎమ్మటే వానికి షాప్ వోనికి ఫోన్ చేసి అడిగిండట
హా
అప్పుడు ఇగ నేను అన్నా ఇప్పుడే వద్దు తర్వా అది వర్కౌట్ అయితదో కాదో నాకు డౌట్ అనిపిచ్చింది అప్పుడు,
అవును
అందుకే నేను చెప్పినప్పుడు కొందాంలే అని చెప్పిన
హా
ఊకున్నడిగా అది ఆ జాబుదేమో డిగ్రీ ఎగ్జామ్స్ అప్పుడు అన్ని రోజులు హాల్ డేస్ ఇయరట
మరి ఎట్లా
సదివిగాని అప్పుడే ఎందుకు మరి ఇన్ని రోజుల్ చదివి వేస్ట్ అయిపో
మరి ఇప్పుడు ఆ ల్యాబ్ టైము
కొన్లే ఇంకా
ఇబ్బంది చేత్తున్నావా ఇది
నేనే మళ్ళీ ఇప్పుడు కొంటే మళ్ళీ అనవసరంగా మేము డబ్బులు కట్టాల్సి వత్తది అది ఒకవేళ జాబ్ సెట్ అయితేనేమో ఏం కాదు కట్టొచ్చు ఈ ఎమ్ ఐ సెట్ కాంది కొనుక్కొని నేనేం చేసుకోను డబ్బులు ఏడునుంచి కట్టను అని అను కున్నా నేను ఫస్టే అందుకే ఒకవేళ సెట్ అయితే కావాలంటే అప్పుడు కొనియండి అని చెప్పిన మా పిన్నికిను మా బాబాయ్
ఆ
సరే అన్నారు తర్వాత ఇట్ల చెప్పిన ఎగ్జామ్స్ అప్పుడు రాయనియ్యరట చెయ్యి అని చెప్పినా
అదొక మాట కూడా చెప్పలే నాకు
అది సెట్ అయితే చెప్దాం అనుకున్నా కానీ సెట్టుగాలే
అంటే ఇప్పుడు అయిపోయినట్టేనా ఇగ దాని పని
అయిపోయినట్టే
ఇంకా సెవెంటీన్ కే అమ్మిరా
హ్మ్ సెవంటీన్ కే అట మళ్ళీ ఒక్క రోజు కూడా హాల్డే ఉండదు అట సండేతో సహా చేయ్యల్లట
ఎంత అంతే ఎంత టైం ఉంటదట వర్క్ అది
ఎయిట్ అవర్స్ అట రోజుకి
రోజుకి ఎయిట్ హవర్సా
వర్క్ ఫ్రమ్ హోమే గాని నేను ఒకటి ఏమనుకున్నా వర్క్ ఫ్రమ్ హోమ్ కదా మంచిగింటికాడ చేయొచ్చు
చేసుకోవచ్చు కానీ మరీ సండే కూడా హాలిడే ఉండదు అంటే మరీ అదే ఘోరం మళ్ళా నువ్వు మళ్ళా ఎగ్జామ్స్ ఉంటాయి నీకు
అదే ఆమె వాళ్ళ ఫ్రెండ్ ఇంటర్ ఆపేసి చేస్తాందట అది ఇప్పటికీ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ అట ఆమె చేయబట్ ఆమెకి నైన్టీన్కే వత్తన్నాయట అట గాని ఒక సండే హాలిడే నట
సరే అట్లా అంటి అట్లానే మొత్తం వొదిపెట్టి చేస్తే అట్లా చేయాలి ఇటు ఇట్లా చేసుకు అయితే కష్ట
ఆమె ఇంటర్ వరకే ఆపింది కాబట్టి వదిలు పెట్టిందిక మరి నేను డిగ్రీస్ అది ఒక సంవత్సర ఉచ్చంకాడ ఆపి బలు పూరి ఆపడం అట్లా
ఒక్క సంవత్సర ఆపేసిగా వేస్ట్ అయిపోతాంది మూడు సంవత్సర
ఇంకా మంచి మంచి జాబులొత్తయ్
అ
ఇంకా అంతే అది మూడు నాలుగు సంవత్సరాలు పెరుగుతాయి అంతే ఇక ఆ ఒక ఇరవై ఐదు వేల కంటే ఎక్కువ రావు ఇగా ఎంతయినా కూడా
అద మనంటూ ఒక సంవత్సరం చేస్తేము అంతే మరి హాలిడేస్ లేకుండా త్రీ సిక్స్ టీ ఫైవ్ డేస్ చేయాల
ఉమ్ మేమనకు కున్నాం ఎట్లనా ఇంటికానే కద ఎగ్జామ్స్ అప్పుడు పోదం అనుకున్నాం కదా ఇంటికాడ ఖాళీ ఉండి ఏంచేస్తాం అద్ చేస్ కున్న గాని దేనికన్నా అవసరం వా అని అనుకున్న సంవత్సరం తర్వాత మానేయొచ్చు డిగ్రీ అయిపోయినంక అనుకున్నాం కాని అట్లా లేదనేసరికి ఊరుకున్నాం ఇక
మళ్ళా ఇంకా పండుగలు ఉండే పండగప్పుడు గూడ ఇయ్యఅండి
ఇయ్యరు ఇంక ఎప్పుడు ఇయ్యరు ఆ టైమ్కు మరి
చేసి
ఊకుల్లో
అంటే జస్ట్ ఒకటే మంత్ చేయొచ్చా అట్లా జస్ట్ ఒక వన్ మంత్ చేసి
వామ్మో అట్లే మనం చెప్తామా ఫస్ట్
అవుగాద అయినా గూడ మళ్ళ ల్యాప్టాప్ కావాలి మళ్ళా ద మళ్ళీ ల్యాప్టాప్ పైసలెట్లా కడతాం
హ సెట్ అయితే ఎమ్మటే కొనుక్కునేదాన్ని ఆ ఏ రోజు అంటే ఆ రోజు ఎమ్మటే కొనుక్కుంటుదాం లేక అవేం కాలే
ఇంకా దాంట్లో ఏమన్నా చూపిస్తున్నాయా జాయిన్ అవ్వలా గ్రూప్ లో
హ
అప్పుడు ఏదో గూప్లో జాయిన్ అయిన ఒక దాంట్లో చూపిస్తున్నాయి ఫుల్ టైమ్ మీ
ఆ నెంబరే పోయింది
ఆ అవుగదా
ఉ
మళ్ళా జాయిన్ కాకపోతివి
ఏమో పోనీ ఏం లేవు గంతా పన్నెండు వేలు గంతకంటే ఎక్కువ లేవు రోజు ఏ రోజు రావాలి మళ్ళా వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు
రోజు పోయి తోలుకురావాలంటే దూల తీరిపోతుంది
మళ్ళా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఎన్ని కండిషన్స్ తో ఉన్నాయి అలా
వర్క్ ఫ్రమ్ హాలిడేస్ ఇయరు ఇచ్చి ఇయరు
ఏ పగులుము ఉక్కడే సప్పుడే కన్ ఆ గ్రూపు గుర్తే లేదు నాకు నెంబరు ఏమున్నాయి అన్నీ పోయినాయి ఇగ అది కూడా పోయింది
అది ఉన్న దాంతోటి ఏం రాదు అప్ప ఇప్పటి దాకా
ఊ ఒకటి మా హాస్టల్ దగ్గరనే పడ్డది హాస్టల్ దగ్గరే ఒక కాలేజ్ ఉండే ఆ కాలేజీ కి అడ్మిషన్స్ కోసమో దేనికోసమో కానీ పన్నెండు వేలో ఎంతో నో నెలకి
ఆ
అదే నెల మాకు ఎగ్జామ్స్
సరిపోయింది
మిస్ అప్పుడు కాకున్న ఇప్పుడే రా
తర్వాత ఎప్పుడన్నా పడతాయి అయిపోవాలి
మ దగ్గర అయితే మంచి రోజు లు కాస్త తొలీగి రావచ్చు కాలేజీకి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు రోజు పోకపోయినా
ఆ ఈ ఎగ్జామ్స్ అప్పుడే వచ్చ పోయిపోయి మళ్లీ ఎమ్ రాలే
ఏమి ఇగ మల్ల అప్పుడే దాని తర్వాత ఏం రాలే ఇగ ఊకున్నాం
నీ ఫ్రెండ్ కే ఏమైనా తెలుసా
ఏమో ఇగ అల ఏం అంత లేదు చేయం కావచ్చు
అ
ఉ సరే తీ మరిగ నిన్ తర్వాత ఫోన్ చేత మల్లా
సరే మరి
సరే మరి బాయ్
బాయ్
హ